ఆ ఉషా ఆ ఏనపడతాంద్ర
ఆ ఏంది ఎన్ని కలిసి చేసినాం ఇప్పటికి
పన్నె ఉన్నాయిార ఇంకా
ఎనిమిది యి
ఆ ఎనిమిది అయిపోయినాయి. పన్నెండు ఉన్నాయి మళ్ళా అందుకే ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చేద్దాం. తలా నలుగురు కి నాలుగు కాల్లా అనీ
ఆ
అట్లైనా మాట్లాడొచ్చట్టు గా ఒక్క రోజు రెండు కళ్లైనా
మాట్లాడొచ్చు నేను అప్పుడు చెయొచ్చు అనలేదా చెయ్యొచ్ చ్చు అనలేదు అక్క చెయాచ్చు స నెట్టు ఎక్కడ దొరికింది.
బయటకి వోచ్చిన బయటకు కూర్చున్న ఇట్లా నెట్టు ఉంటదిరా నా దాంట్లో అయిపోదు కదారా హ్ పోతార్ర గుడికి
ఆ ఇగో తయారు ఐతన్న అక్క నువ్వు
ఏమో రాన్రా
ఏ రా అంటే చూడానికె రారాదు
గుల్లోకే ఏం ఆత్తం రా ఇగ చేపాలన్నీ తినేసి ఇంట్లో తల పోసు ఉంటాయి గాదా ఆ చాల తిన్న ఇగా పూరె ఈయల్ల చికెను చేపలు
ఆహా సరే సరే ఎక్కడియి చేపలు అమ్మత్తే తీసుకున్నారా ఆఓ
ఎట్లా దారా
హలో చేపలు అమ్మత్తే తీసుకున్నారా చేన్లయా అంటాన్న చేపలు అమ్మత్తే తీసుకున్నారా చేన్లయ ఆహా ప్రతాపన్న వెట్టిండా
ఆ
అదే అదే అర్థమైంది అర్థమైంది
అదే కుంటలో నీళ్ళు అయిపోతే ఏం లేదురా పో అందరు మాట్లాడతారు.
ఫోన్ కాల్స్ బిజీనా హ హలో
అందరు కలిసి లాతక్క
ఆ ఆ అదే అదే అదే
హ్ హ్ ఉంద పొద్దుటిదే
ఆ ఉందక్క ఉంది ఉందక్క
ఆహా అందరు పోతంటార వత్తనంట్టారా గుడికి
ఎపో ఇగా చేన్ల పది మంది అనుకున్నాం. పదిమంది అయితే ఖచ్చితాం ఆక్క మిగిన్నోళ్ళకి అందరికి చెప్ప మంటే చెప్పినా ఇగా అందరి ఇష్టం హ్ లతక్క గిట్లా రారట్నా
ఫోన్ లో గ్రూప్ లో కూడా పెట్టిండ్రా
అదే అదే గ్రూప్ లో పెట్టిళ్ళు మరి వోత్తాందట్న లతక్క శ్రావంతక్క
లతక్కకు లేదు గ్రూపు పచ్చి మిరప కాయలు కోసుకుంటే ఏమెత్తది
అదే అదే హ్
హ్ ఇంకేం చేత్తంర్రు ఆ గుండు కింద మరి ఇప్పుడు
ఆ అయిందాకా మగిళ్తాంద అన్నం అయ్యింధి అయ్యింధి అక్కా ఉమ్మగిల్తంధి
అదే అదేలేే
ఆ ఇక బోల్ల్లోమినా బట్టలు ఉతికినా స్నానం చేసిన రేపు మరి మనువు కదా ఆరింటిక పోడ అన్నారు
ఆ కాటి మిని మీకు నాలుగు అట్లకు పోథారు పన్నెండు అట్లకు పోతాయి పన్నెండు బాగుకి ఆరు గంటలకు వీట్ల అందిలే ఇప్పుడు ఇంకా ఉంటాంట ఉంటాంటే ఐదుంటిన్నరకే తెల్తనే ఉంటుంది ఐదు గంటలక
అవునవును అంతే సరే రేపు ఎట్టు మరి నువ్వు
చేఖరా చేనుకి నీళ్ళు పెట్టుకుంటాయి ఇంకా ఇప్పుడు ఇచ్చాల కదరా పదకొండయా రేపు ఎల్లుండి రెండు రోజులు పడుతుది రెండు రోజులు పడుతుంది రేపు ఎల్
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉ అదే సరే ఏమందాక్క ఏం లేదు ఇ అటు పోయొచ్చి అటు పోయొచ్చి అన్నం తిని పడుకోవడమే ప్రస్తుతాని అైతే పల్
పల్లే
ఇప్పుడు మనది ఇరవై టాస్కులు కంప్లీట్ చేస్తామా ఇరవై ఫోన్లు చెసాకా ఇరవై ఫోన్లు అంటే ఇరవై ఫోన్లలో అయిపోయా ఇక ఏడు నుంచి పద్నాలుగు రోజుల మధ్యలో ఇస్తాడు డబ్బులు
అట్లానా ఇప్పుడు శ్రీమంతా కద కూడా నిన్నటికి అయిపోయి ఇంకా
ఎలా కొట్టినా ఓకే కొట్టిన శ్రావణ త కదు నేను
అయ్యింద
ఆ ఓకే కొట్టినా మధ్యాహ్నం కొట్టినా ఇక నాయ ఒక రెండు పాళ్లుు ఉన్నాయి మాట్లాడుతు నేం కూడా కొడతా
తమ ఇగా
హ అదే నువ్వు నాలుగో వ్యక్తి అవని కలుపుకున్నావ్
శ్రవంతీ
శ్రవంతక్కన
శ్రవంతి ఇంకా పూర్ణిమ ఇంకా లత నువ్వు నలుగురు మీరు నలుగురు అన్నటు వీళ్ళిద్దరు మీరు ఇద్దరు ఇంకా నలుగురు అయిపోయారు అంటే వేరేంత త వాళ్ళతో అఐ ఇదిగురి కలుపుకోవద్దన్నట
లేదక్క నలుగురికి ఇప్పుడు నువ్వు టాస్క్ పరిచామ చేచ్చిన నీకు చెప్తాడు నలుగురికి ఐదుఐదు కాల్స్ చేయాలి ఐదు కాల్స్ మించకూడదు ఐదు కాల్స్ తగ్గకూడదు అని పెట్
అంటే ఇప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా ఐదు కలిసు చెయలేక్ ఇప్పుడు ఓకా మన్ష్ ఇప్పుడు ఒక మనిషికి ఎక్కువై ఒక మనిషికి తక్కువైందనుకో అట్లా ఇబ్బందా
ఏమో అక్క అట్ల ఏం అయితే పెట్టలేదు రూల్ అయితే నలుగురి నుంచు కోండి నాలుగురికి ఒక్కొక్కరికి ఐదు కాల్స్ చేయండి అని పెట్టిండు
అదేంటంటే ఇప్పుడు గుర్తుండదు కదరా ఒకరికి ఏమో ఒకరికి ఎట్లా జసి న క ట్లా చేసిన గుర్తుకైతే లేదు
అదే అదే ఇప్పుడు నీ ఎన్న అయిపోయినాకు చెప్పు నేను చెప్తా
నాకైతే ఇప్పుడు మొత్తం ఎనిమిది అయి అయిపోయిను ఇప్పుడు నీ కాల్ తోటి తొమ్మిదోదిరా ఇీన్ పట్ తోమింది ఇప్పు న ఆ మీ అక్కకే రెండు చేసినా రెండు పోయినాయి మీ పూర్ణిమ అక్కకు రెండు అయితే రెండు పోయినాయి అన్నట్రా
ఆ ఆ రెండు పోయినాయి లేక్కేక్క అ
ఆ అదేం ఆమెక ఆమెకే రెండు పోయినట్టు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రెండు కాళ్లు మాట్లాడిన నాలుగయినా నిమియాకటి
నాలుగయినాయి మా అక్క తోటి నాతోటి రెండు మాట్లాడిను ఇది రెండోది ఆరు లేలాత క తోటి ఎనిమిది శ్రావంతక తోటీ ఒకటి అంతేనా
అంతే
ఇంకే తొమ్మిది కాల్సు
ఆ తొమ్మిది కాల్సయినాయి
ఇప్పుడు మార్చి పచ్చి పెద్దక్కకు ఒక్కటి చేయి మా పెద్దక్కని ఉడగొట్టుకో
ఒకటైగా ఒక్కటి చేత అయిపోతుది ఇక అంతే ఇంకామద ఆ వీళకు మళ్ళ చే నికు రేపూ రెండు చేయనా ఆహా
కాకపోతే ఎవరి వాళ కొంచం గుర్తుంచుకోమరాద అంత కా కాకపోతే ఎన్నో కాలనేది లేకపోతే నువ్వు చెప్పుకుంట నువ్వు అన్నా చేయ అట్లా
అదేలేగా ఒక కాలు జంప్ అయిపోయింది అదే పోయింది అన్నట్టు
అదే అదే
అట్లా పోవటంతో మీ అక్కయ్య అట్లా మిస్ అయింది
మ్మ్ అదే వునా ఎట్లాంటి
అదే అది లే ఇగ ట కొటి ఒక
అదే
ఆ
ఆ అక్క ఏను ఇంకో కాల్ చెయ్యక కానీ సిగ్నల్ ఇంకో దానికి వస్త అదు బాగా ఇబ్బందిగా లైట్ వినపడుతుంది లేకపోతే పక్కన ఎవరు తన సెల్ వైపే ఆన్ చేసి నీది ఆన్ చేసి పెట్టుకో
అదే అదే చేస్తా లేదంటే ఏమో రేపే చేయలా అట్ల అయితేనే రేపే చేస్తారా ఒకవేళ ఇప్పుడు అయి ఆ నాదాంట్లో
అక్కా
జీబి నాది ఇంకా అయిపోవలే నెట్టు వన్ జీబి కూడా ఐపోలే
నిది వన్ జీబీ అయిపోలేదు గాని నెట్వర్క్ లేదు అదే అక్క నీకు నెట్ లేదు జియో దానికి నెట్ సరిగ్గుంటలేదు
ఫుల్లుగుంది సిగ్నల్ ర ఇప్పుడు
అట్లా ఫోన్ బ్యాలెన్స్ ఉంది గాని నెట్ ట్ బ్యాలెన్స్ ఉంది కానీ అది నెట్వర్క్ జియో కి లేదు అది ప్రాబ్లం
ఆ ఉందిరా మంచిగనే పా పాయింట్లు బానే చూపిత్తంది
మరి నీ వాయిస్ నాకు
ఆ చిన్నగినపడతాంది ఇది
నీ వాయిసు నాకి కటింగ్ కటింగ్ గ ఇనపడుతంది
స్తాంది రా సిగ్నెల్ మాత్రం
అదే అదే ప్రతిసారి రేటింగ్ ఇత్తన్నవ్ మరి మాట్లాడు అందరితోటి
ఇట్లారా ఆ కొడతాన్న కొడతాన్న
ఆ కొట్టు ఒకవేళ మధ్యలో కాల్ అయితే మూడో రెండో ఇయ్యండి లేకపోతే ఐదీ పది నిమిషాలు మాట్లాడితే
ఐదు లేకపోతే తక్కువ ఇతే తక్కువ ఉమ్ ట్లా
ఆ సరే అక్క అన్నయ్య పోయిండా
ఉన్నాడు రా పోలే ఎటుపోతాడు ఇంకా మే మిరపకాయలకి పోలే ఇయ్యాల పోను అన్నాడు మళ్ళీ అటు పోయొత్తే మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి కదా పోవాలిగ ఆ రేపు మళ్ళీ నీళ్ళు పెట్టాలి కదరా తోటకి
అదే అదే సరే అక్క మరి టైం అయింది చూసుకొని రేటింగ్ ఇవ్వు
ఆ సరే రా ఇస్తా
ఉ